హలో
హలో
హయ్ ఎలా ఉన్నావు ఏం అసలు ఫోనే చెయట్లేదు నువ్వు
మీరే బిజీ ఉన్నారని చెప్పి చేయలేదు లేకపోతే నేను మొన్న చేద్దామ అనుకు
ఆ ఎప్పుడు అదే మాట చెప్పు ఎప్పుడు నేనే చేయల ఫోన్ నీకు
నువ్ ఎక్కకో బయటకి వెళ్తవా అని మళ్ళీ బిజీ ఉంటావా అని నేను చేయను లేక లేకపోతే చేసేదాన్ని నేనే మొన్న నా గుర్తు వచ్చినావు కానీ నువ్ ఎడ బిజీ ఉన్నావా అని చేయలేదు ఎక్కడికి పోయినావే ఏంది బిజీగా ఉన్నాం
గుర్తు గుర్తుంటము కానీ ఫోన్లు మాత్రం చేయరు కదా మొన్నా ఇంటికెళ్ళిన అప్పుడు
చెయలేదు
ఏం ఫోన్ చేసి ఏంమెత్తనా నేను ఓవరాక్షన్ చేస్తావన్నీ త్తా
ఆ ఎక్కడికి పోయినా ఏంది మొన్న రెండు రోజులు బిజీ ఉన్నావు నువ్వు చేద్దావని నేను చూస్తా ఉన్నా ఇంటికా
హ్మ్ ఈ రోజు కాటరమ్మ పోయింటి లేకపోతే మీ హాస్టల్ దగ్గరకి వద్దాం అనుకున్నా
ఆహా ఇంటికి ఏం చేసినా్ బాగా ఎంజాయ్ చేసి వచ్చినావా
నాకు ఫీవర్ వచ్చింది ఇక్కడే ఉన్నప్పుడే ఏమైందంటే త్రోట్ పెయిన్ వచ్చిందా
ఆ
అదిే జలుబు వచ్చి ఫీవర్ వచ్చి మళ్ళా కాఫ్ వచ్చి అన్ని వచ్చినాయి ఇంటికి పోయినా వేస్ట్
అయ్యో
మ్మ్ పడుకోనే నిన్న అసలు మా అమ్మ చేసిన ఫుడ్ కూడా తినలేకపోయినా ఆ రోజు ఆ రెండు మూడు రోజులు
మరి టాబ్లెట్స్ వేసుకున్నావా
వేసుకున్న
టాబ్లెట్ల కంటే హాట్ వాటర్ బెస్ట్ మంచిగా
హట్ వాటర్ నాకు తగలనే అన్పచ్చ తాగినట్టే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్
మ్మ్ అసలు అయితే నీకు హాట్ వాటర్ దా బుద్ధి కాపోతే పాలల్లో పసుపుేసుకుందా కొంచెం మిరియాల అది వేసుకుని అగితే అసలు ఈజిగా తగుతది దగ్గు
మ్మ్ హ్మ్
ఈసారి ఎప్ప ఇప్పుడైనా చూడు ట్రై చెయ్ తగ్గద్ది
మ్మ్ హ్మ్ సరే ట్రై చేస్తాం
తిన్నవా లేదా
లేదే టెంపుల్ కి వెళ్ళిన్నాం
ఆ మరి టెంపుల్ క ఎప్పుడో పొద్దున పో ఉంటారు ఇప్పటి వరకు తినకుండా ఆకలి అవ్వట్లే
ఆకలి అయితంది బయటికి వెళ్ళి పానీపూరి తినాల
పానీపూరి ఇంకా ఏం తినకుంటే డైరెక్ట్ పానీపూరి తింటే గ్యాస్ ఫామ్ కాదా
అంటే ఇష్టం నాకు
పానీపూరి అంటే ప్రాణమా ఆ
మ్మ్ నిక్ తెలీదా
తెలుసు కాని పో ఇప్పుడు ఏం తినకుండా డైరెక్ట్ పానీపూరి తింటే ఎట్లా అని చెప్పి ఏమైన తిని పాని పూర దినచ్చ కదా
తినొచ్చు తినొచ్చు
హ్మ్
ఎ
ఇంకా ఏం విశేషాలు అందరు బాగున్నారా ఇంట్లో
అందరు బాగున్నారు నేనే బాలేను
నువ్వే పేషెంట్ లాగా పోయి వచ్చినవా మీ ఇంటికి
కూడా అంతే పాపం వాళ్ళకు ఫీవరే
అయ్యో వైరల్ ఫీవర్ వచ్చిందా ఏంటి మీ అందరికి అందరికే
ఏం ఫీవర్ వచ్చిందో అందరికి ఇంటికి పోతే బాగా పోయి వస్తారు మేమైతే పేషెంట్లు అయి వచ్చినాం మా అమ్మ తిట్టిందేలుసా ఏందీ ఇట్ల పోయినావు తింటున్నావా లేదా అని అంటే తింటున్నాాలెను ఈడా నైట్ షిఫ్ట్ కదా తినకే యితల ఇదు ఓకే రొండు పుట్ల తిన్ తమో ఒక పూట ఈ మధ్య అ ఆడ దోస పెట్టడంలా మాకు పెద్ద ఎన్ని ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి మాకి
అయ్యో దోశ దిని పడుకుంటే ఆ కొంచం నిద్ర పట్టది అది కూడా తింటారు ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు తింట కుుట్న
మధ్యాహ్నమే తినట్లే ఏడా త్రీకో త్రీ థర్టీకో తింటాను ఒకక సార్ హ్మ్
మరి టిఫిన్స్ అయినా ఏమన్నా చేయమని చెప్పి అనొచ్చు కదా మీ
మై ఆంటీ ఈ చేయమన్న అంటే ఏమ చే సిదేం లేదు
ఆహా ఒకసారి ఇగ కనుక్కొని చెప్పమను ఆంటీ మేము నైట్ సిఫ్ కదా మాకు హెల్త్ కొంచెం ఇప్పుడు
చెప్పినమా మీకేం తెలీదా
తెలవాలి ఆంటీకే తెలవాలి అని
మ్మ్
ఉహూ
లకు తెలివి ఉండాల ఫస్ట్ ఏమి అంత ఖర్చు పెడుతున్నారే ఏమైనా పిల్లల్ కి న్యాయం చెయాలాను
అవును
మ్మ్హూ ఇంకేంటి ఎటు పోలే
ఏది ఇంటికెళ్దామని చెప్పి అనుకున్నాం కానీ మళ్ళీ బాగా దూరం ఉండేసరికే బస్సెస్ దొరకలేదు బుక్ చేసుకుందాంమంటే ఇంకా పోలేదు ఇంకిక్కన్నే ఉన్నా లో అది చాలా దూరం కదా
మ్మ్ అవునవును చాల దూరం
మ్మ్ మావాల్లు యాదగిరి గుట్ట పోదమా అని చెప్పి అన్నారు నేను వస్తే కానీ నేను రాలేదని చెప్పి క్యాన్సల్ చేసినారు
ఉహూ లేదు మా ఫ్రెండ్ కూడా చెప్పిండా రా ఆపుదము అని నేను ఎడ వచ్చేదిలే ఏంది చాలా దూరము మ్మ్ పోదాం పోదాం
యాదిగిరిగుట్ట స్వర్ణగిరి పక్కపక్కనే ఉంటది యాదిగిరిగుట్ తలోనేమో నరసింహస్వామి టడు స్వర్ణగిరిలోనేమో వెంకటేశ్వర స్వామి
ఆహా
స్వర్ణగిరిలో మళ్ళీ పడుకొని విష్ణుమూర్తి అది ఓన్లీ నేపాల్ లో ఉంది
అవునా ఒకే ఒకే
డ ఇంగెక్కడ లేదు అది అక్కడనే ఉంది
ఓ బాగుంటదా అక్కడ కూడా ఏదో అనుకుం
కొత్తగా అంటే అది ఆ గుడి స్వర్ణగిరి ఒక రాజస్థాన్ అం జ్యువెలరీసేట్ జ్యువెలరింగ్ కాస్ట్ లాగా ఒక రాజస్థాన్ ఆయన ఆయన సొంత పైసలతో గుడి కట్టిచిండు వాల్ అమ్మనాన్న స్టాచ్ ది గుడా ఆ గుడి ల ఉంటది
హుం హు
చాలా అంటే ఫండ్స్ వస్తున్నాయంట ఆ గుడికి లోపాటకూడ ఆ తిరుప లో వెంకటేశ్వర స్వామిది ఎంట్లుంటదో విగ్రహం కనీ గోల్డ్తో చేసారంట
అవునా
బాగుంటది ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ వెళ్దాం హుమ్
ఇంకా ఏం చేస్తుంది మీ రూమేట్ బక్కామే
మా రూమ్మేట్ బక్కామ బయటి కెళ్ళింది ఇప్పుడే వచ్చింది
ఆ
ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చింది
అవునా మా ఫ్రెండ్ నాకు ఐస్ క్రిమ్ ఇచ్చింది
అవునామ్ మా ఫ్రెండ్ ఇస్తే నాకు ఇప్పుడు వద్దు నేను అంటే బిజీ ఉన్న అని చెప్పినా
అవునా కరిగిపోతాయి
అవునులే కానీ ఇంకా అంటే బిజీ ఉన్నా అని చెప్పి ఆగే
నేనేం తినేస్తా అట్లా బిజీ గిజీ ఏంలే
హు మీకంటే ఇంకా అలవాటే బిజీగా అంటే రెండు వర్క్స్ అంటే సైమ్ంటేన్యూస్గా రెండు చేయడము అలవాటే కాబట్టి చేస్తరులే ఇంకేం విశేషాలు చెప్పండి
ఏమున్నా మీరే
మీ హాస్టల్ లా ఇప్పుడు ఇయాల ఏం చేసినా అంటే ఇంగ ఆ కాటేరమ్మ టెంపుల్కి పోయొచ్చినా అని చెప్పినావు కదా
హూమ్ తినిందే లేదు హాస్టల్లో కాటేరమ్మకు పోయిచ్చినాం పడుకున్నాం
ఆ మీ రూమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు మరి
ఆ
మి మీ రూమ్ వాళ్ళు ఏం చేస్ స్తున్నారు మీ ఫ్రెండ్స్ రూ పడుకున్నారా
హ్మ్ అసలు నైట్ నిద్రపోయింది లేదు మేము అందుకే పడుకున్నాగా
నైట్ ఏం చేస్తున్నారు నైట్ ఏం చేస్ న్నర అంటున్నా పడుకోకుండా
మిమ్మల్ని లేలేమనేసి అందుకు పడుకున్నాం పడుకోం మేము ఆ టెంపుల్ పోవాలంటే ఇంక నిద్దర రాదు మాకి
ఆహా ఇగ నైటే స్నానాలు అన్ని చేసి రెడీ అయి ఉంటారా ఏంటి ఫోర్ కల్లా